హలో
ఆ ఎలా ఉన్నా
ఆబ్ బా ఉన్నాను ను బన్నవా
ఆ బగున్నా
ఏం చాల రోజులు ఫోన్ చేస్తా
ఏం లేదు గుర్తొచ్చావు ఖాళీగా ఉన్నా ఇంకెలా ఉన్నావా ఏంటి ఎలా ఉన్నావు ఇక్కడడున్నావు్ కనుక్కున్నావు అని సోన్సా
వాట్సాప్ లో మెసేజ్ పడితే రిప్లై ఇవు
ఆ అదా ఇక్కడ నేను మా గ్రామంక వచ్చా సిటీలో ఉండట్లా
హ
హాలిడేస్ కి ఇంకా మా గ్రామం ఇంకొచ్చ ఎక్కడనట్టే సరిగ్గా ఉండదు
హ
ఉ సరికా రాట్లా నటు అందికే ఏకా రిప్ల ఇలా పాతు లేదు ఇంకావలా మీదేమయా
అ అయిపోయింది
ఉ ఎమిన్నారు
మేము చపాతీలోకి మటన్ ఫ్రై చేసుకని తిన్నాం
బాగుంద్ది కదా ఆ కాంబినేషన్ అసలు
అవును
మేము కూడా చాలా ఇష్టంగా తింటాం అసలు
ఆ
ఏం చేస్తున్నారు
ఇంకే మరి వెళ్తున్నారు వేసవిికాలభశాల వాళ్ళ
మేమా వైజాగ్ అరుకు అటువై పెళ్దాం అనుకుంటున్నాం
ఆహ
బీచ్కిె వెళ్ళి కాసేపు సరదాగా
వేళి చెప్పకూడదు
ఆ మీర ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు వేసవికళశాల వల్ల
చల్లిట్ ఇప్పుడు ఎదే సాల కక్కడికిళ్దా అనుకు